హ
హ ఆ బోన్ చేసారా అండి బాగున్నారా ఆ బాగున్ననండి మీ ఏం చేయట్లేదండి టీవీ చూస్తున్నా నేను ఇప్పుడు ఏం రావట్లేదు అసలు బోర్ కొడుతుంది మొత్తం
అవునా అంతే అండి ఎండాకాలం వచ్చిందంటే పిచ్చి బోరు కొడుతదండి మన
అవునండి ఎండ ఎండ మామలుగా లేదు దండి నిన్నటి నుంచి అయితే అసలు
అలేదండి ఎండ విపరీతంగా కొడుతుందండి
ఫుల్లు చాలా ఏండండి అసలా ఈ అమావాస్య పోయిన దగ్గర నుంచి ఓ పొద్దు పొద్దున్నే ఒస్ వస్తుంది ఆరు గంట్లకే వస్తుంది
అవునండి బజార్కి వెళ్దామన్నా రాత్రి ఏడింటికి వెళ్తా తున్నా అండి నేను
అది అదే కదా వచ్చే నెలలో ఇంకెలా ఉంటదో అర్ధం కాట్లే
ఓయమ్మ ఐదో నెలలనైతే విపరీతంగా ఉం ఉంటాయండి అప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయం డి మా చుట్టాల అబ్బాయి పెళ్లిి ఉందండి ఇగ ఆన్ త్త తిరగడానికి ఎట్లనో ఏమో అండి
బాయమేస్తుంది అసలు గాలుండదండి అక్కడ ఈ ఊ పెద్ద పెద్ద చీరలు కట్టుకోవాలా
ఆ గోల గోలా
ఆ
మళ్ళీ అందరు అప్పుడే పెట్టుకుంటారండి పెళ్ళిళ్లన్నీ ఎండాకాలంలోనే పెట్టుకుంటారు అప్పుడే మంచి ముహూర్తాలు అంటారు ఏమన్నా అంటే
ఆ అవును అయ్య అయ్యండచ్చు గానీ అప్పుడు పెట్టుకుంటే ఇంకా ఎండగా అందరు వస్తారని వర్షాకాలం పెట్టుకుంటే వర్షం అప్పుడు ఎవరు వస్తారు అనుకుంటారు ఏమో అని ఎండాకాలం ఎక్కువ పెట్టుకుంటారండి
చాలు చలికాలంలోనేమో ఏమి ఉండదు కాని ఉండడానికి ఇబ్బంది అవుద్ది ఎండాకాలం ఏమో ఆ ఎన్ని పెట్టినా సరిపోవండి ఫ్యాన్ ప్యాన్లు కూలర్లు పెళ్లిలో
అవునండి అసలా చిరాకు చిరాకు వస్తుంది మొత్తం ఆ అదే తీసుకోవాలా పౌడర్లు అవి అవి మళ్ళీ చెమట కారుతూ ఉంటది మొత్తం
ఆ కారిపోతుది ఇంకా
అవును
తిన్నారా అండి మరి
తిన్నా అండి మీరు తిన్నారా
ఆ పొద్దునా తిన్న అండి పూరి తిన్నామండి మీరు
పూరి మామిడికాయ పప్పు అండి
అవునా అయ్యో అప్పుడే మామిడికాయలు వచ్చాయి మీరు పప్పు కూడా చేసుకున్నారా
ఆ భలే ఉన్నాయి అండి అసలు ఉగాదికి వస్తాయి కదండి మామిడి
ఆ అంటే చిన్న చిన్న పిందలు ఉంటాయి కదండి మీరు అప్పుడే కూర కూడా వండేసారు మీకు మామిడికాయ పులిహోర తెలిసి
అబ్బా బలే ఉంటదండి ఆ తురిమి వేసారనుకో కొ నిమ్మకాయ బదులు
అవును మస్తుంటదండి మీరు చేసుకున్నారా అండి ఎప్పుడన్నా
ఆ చాలాసార్లు అండి వచ్చిందంటే చేయడమే ఇంకా మామిడికాయలు వచ్చినాయి అంటే ఈ నెల చెయాలండి అసలా మామిడి కాయ ఎంచేసావ్ బా అన్నంని బాగా ఉడికించి పలుకు పలుకులుగా ఉండాలండి మళ్ళీ అ అంతుకుంటే అస్సలు బాగోదు ఆ ఆ పలుకు పలుకు విడివిడిగా ఉండాలండి విడివిడిగా ఉంటే దా ట్లోనే ఉప్పు ఈ తాలింపు వేసి పసుపు వేసి
ఎలా చేస్తారంండి ఒకసారి నాకు ఆ విధానం చె తార అండి మామిడికాయ పులిహోర
ఆ అదే అండి కుక్ కుక్కర్లో అది వండాలి పెనం పెట్టి పెనం అంటున్నా గిన్నెలో వండాలండి ఓ ఒక గ్లాస్ గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళలు పోసి ఉడికించాలండి పొంగొచ్చాక స్టవ్ కట్టాలి స్టవ్ తగ్గించి మ మంట తగ్గించి మండ తగ్గించి చ్చి మూత వేట్టుకోవాలా కొంచెం అట్లా అట్లా ఉడికింది అని చేతో నలిపితే తెలుస్తదండి అప్పుడు కిందకి దించుకోవాలే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బయట అ ఇట్ల ఆరా నివ్వాలా ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద ఆరనీ వచ్చాక ఒక పెద్ద బేసిన్ తీసుకొని ఫ్యాన్ కింద ఆరా నివు దాంట్లో అన్నం పోసి అట్లా అట్లా విడి విడగొట్టాల వీ గొట్టిన తవాత ఇం కా తాలింపు ఎసుకోవాలే తాలిం నూనె హలో నునైన ఎయచ్చు నెయ్యైన ఎయచ్చు మేము నూనె ఎస్తాము నూనెసి తాలింపు గింజెలు దాంట్లో కరవేపాకు కొత్తిమీర ఆ వెల్లుల్పాయే వెల్లుల్పాయలుగా ఆ వెల్లులిపాయ కాదు ఈ ఎండుమిరు కదూ ఎన్ మీర్ కాయలు అల్లము తుర్మాలండి అల్లం తురుమాలి
అల్లం దుర్మాలి మామిడికాయలు కూడా దుర్మాల్ కోవాలండి కదా బాగుంటది
ఆ పల్లీలు మర్చిపోయానండి పల్లీలు కా ఈ జీడిపప్పు
పప్పు
ఆ కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎయాలండి ఏసి బాగా వేగనే వేగినా త ఎర్రగా వేగాలి ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు పొయ్యి కట్టేసి దాంట్లో వేసేయాలండి